హలో ఏం చేస్తున్నావే బట్టలు మడ్ తెతున్న
ఊహు
అయింద పని
ఆ అయింది
ఏం కూర
ఈ రోజు చుక్కుడ్ కాయ
ఎవర్ చేసారు నీకొచ్చా చేయడం అది
వచ్చు
మాద పచ్చిమిర్చి ఎగ్ కర్రీ
ఊహు
అ
అత్తయ చేసిందా
అత్తయ చేసింది నేనేమో దోసకా టమాట చేసినా నేనే దిన్నకూడదు
ఆహా
వషిత్కి టేకా ఎపిచ్చినంగా
అదెలేే
అయితే తినకూడదు జ్వరం వచ్చిద్దిగా
అదేలే ఎగ్ తినగూడదు
అందుకె తిన్లె
ఉ ఇంక
ఆషాడం ఎప్పటి నుంచే వచ్చే నెల పదిహేను అనుకుంటా వచ్చే నెల పదిహేన్ నుంచి అనుకు కుంట ఆషాడం
ఆ కావచ్చు అయితే మరి గోపన్నకి వినిమిదో తారీక్ పెళ్ళి అయితే ఎమ్మటే వచ్చిందానికి
ఎమ్మటె ఆషాడమె ఎనిమిది ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కరెక్ట్గా ఒక ఆరు రోజుల్లోను ఆశ షాడమే
ఆ
ఉమ్
ఉ
ఏడ్ రోజుల్లో
అదేలె
శ్రావణవాసం చేసుకుందు లే అంటే చేసుకోవట్లే మ ఇప్పుడ ఈ చేసుకోవాలంట శ్రావణ మాసంలో అయితే ఆషాడం సంవత్సరం దాక రాదంటే
ఉ
నేనట్లే
ఎమ్మటె వచ్చిన ఏం బాగోదు
హ్మ్
ఈ ఈ
పోయిండ మీ ఆయన
అ!
పోయిడానే పనికి?
ఆ
ఎప్పుడు వస్తడు సాయంత్రం హలో
హలో
హలో హలో
సర్లే త్రిషా నేన్ మళ్ జేత్త
అ సరే